హలో
హలో
బాగున్నారా
బాగున్నారా బాగున్నారుగ
ఆ బావున్నా ఏం చేస్ స్తున్నారు.
ఏం లేదు రా కూర్చొని టీవీ చూస్తున్నా, బయటికి వెళ్దాం అంటే ఎండ బాగోడుతుందన్
ఆ తిన్నారా
తిన్నరా అంటున్నావా నువ్వు
ఆ ఇంతక ముందే తిన్నాం ఇట్లా కూర్చున్నాం
ఏం కర్రీ వండిది అమ్మ
మాది బెండకాయ పప్పు మీది
టమాట పచ్చడి
అవునా
హ
ఏం చేస్తున్నారు
ఏం ఏం లేదు
మీకు అది పల్లీ పట్టీలు ఇస్తున్నారా
దేనికి రా
ఈ అంగన్వాడీలా ఎయిటీన్ ఇయర్స్ కంటే బిలో ఉంటాయి కదా
అవునా మా కళ్ళ అయితే ఇంకా అదేం రాలేగా
ఆ ఇటు ఇస్తున్నారు ఎయిటీన్ ఇయర్స్ కంటే బిలో ఉన్న వాళ్ళకి పళ్ళీ పట్టీల స్కీమ్ వచ్చింది
ఎన్ని ఇస్తారు
మాక థర్టీ ఇస్తారు టూ ప్యాకెట్స్ ఇస్తారు
వన్ మంత్ కి
ఆ గా ప్యాకిటా ఫిఫ్టీన్ వస్ ఇంకొక ప్యాకెట్ లో ఫిఫ్టీన్ వస్తాయి
ఆ పెద్దగ ఉంటాయా మరి
అవునవును పెద్ద ఉంటాయి టెన్ రుపీస్ కెట్లా వస్తాయి ఇది కూడా అట్లా వస్తుది ప్రింటింగ్ ఏం ఆ ప్రింటింగ్ ఏమో త్రెడ్డి వేసి ఉంటది అన్నట్టు
మాకు ఇల అసలు ఇల ఉన్నదాని కూడా తెలవదు ఊ
అవునా లేదు లే ఇటు సైడ్ ఉన్నాది
అంటే ఇప్పుడు వన్ ఇయర్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ ఉన్న మిడిల్ ఉన్న వాళ్ళకి మాత్రమే
హా ఆ ఆ సిక్స్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళకి
ఓహో సెవన్ టెన్ ఇయర్స్ వరకు అంగన్వాడి బల్లో కి రావా మరి
అంటే వాళ్ళకు అది సద్ది పిండి ఇంకా మురుకులు అవన్నీ ఇస్తారు కదా
ఓహో అది వస్తది
ఇస్తారు కాబట్టి మాకివ్వదు అది
ఆ బానే ఉందిరా అసలు ఎన్ని వన్ వన్ ఇయర్ అవుతుందా
అవును వన్ ఇయర్ అవుతుంది జూన్ నుంచి ఇస్తున్నారు ఇక ఇప్పుడు వన్ ఇయర్ అవుతది
అవునా అసలు మాకిది తెల్వనే తెల్వదున్నదని ఇక ఇప్పటి వరుకూ ఎవ్వరు అన్లే
ఆ ఇప్పుడు ఇంక ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి పల్లి పట్టీలు పల్లి పట్టి వాళ్ళకి కూడా పల్లి పట్లు ఇచ్చుడే
ప్రెగ్నెన్సీ వాళ్ళక్కూడానా
ఆ వాళ్ళకి ఆయిల్ ఇస్తారు పప్పులు ఇస్తారు మళ్ళా ఎగ్స్ ఇస్తారు
ఎగ్స్ మాకేలవేం లేవురా వాళ్ళకేమో ఫుడ్డు ఎగ్ అంతే ఇంకేం లేదు
అన్ క్కడ అక్కడ పెడతాడు మళ్ళీ ఇంటికి కూడా ఇస్ స్తారు ఆ మిల్క్ వన్ లీటర్ దిస్తారు మా దగ్గర నెలకి త్రీ లీటర్స్ ఏమో ఇస్తారు
వీళ్ళకి ఇప్పుడు మా దగ్గర అయితేనేేమో వాళ్ళే వేడి చేసి ఇస్తారు ఆ రోజు గ్లాసులు
అవునా అట్లా ఏం లేదుక్క ప్యా ఆ ప్యాకెట్
ఫుడ్ కూడా అక్కడే తినాలి రావాలి
అవునా ఇ అట్లే ఏం లేదు ఇంటికి ఇస్తారు వాళ్ళు డివైడ్ చేస్తారు అన్నట్టు
అంటే ఇంటికిస్తే కొందరు తింటారు తినరు కదా వాళ్ళ దగ్గర ఉంటేనే ఏమో తింటారు అన్న ఉద్దేశం తోటి మాకు
హ ఇక కొంతమంది ఉ టారు కదా అక్కడనే చిన్న పిల్లలు ఆడుకుంటారు కదా
మ్మ్
వాళ్ళకేమో అక్కడే ఇస్తారు
అవునా
ఇగ అక్కడనే చేసి తినిపిస్తారు అన్నట్టు వాళ్ళే
హ ఎన్నున్నయ్ రా మీకి నంగన్ బడిలు సెంటర్ లో
అ మాది ఇట్లా ఒక నైన్టీన్ ఉంటాయి అక్క ఈ ఊర్లో మొత్తం
నైన్టీన్
చాల పెద్దదిది ఊరు సో బాగా ఉంటయి అన్నట్టు
వీళ్ళందరు కలిసి ఇట్లా ప్రోటీన్ ఫుడ్ అందరికీ అందజేయాలనే ఉద్దేశంతో వీళ్ళు అనుకోని చేసేదా గవర్నమెంట్ టే ఇచ్చిందా
గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి అక్క అవి మాకు
అవునా
గవర్నమెంట్ నుంచి వస్తుంది
ఏ పి నా టి యస్ ఆ మీది
టి యస్ టి యస్ ఏ తెలంగాణ
అవునా మరి మనకి రావట్లే ఏంది
ఏమో మరి ఒకసారి అక్కడ అడిగి చూడండి పని పట్టి ఇస్తున్నారట కదా మరి మీకు వస్తలే వా అని
అవునా అతలాడే ఇక్కడ వీలని అడగొద్దు మనం ఇక్క సర్పంచ్ వాళ్ళు ఉంటారు గదా
కొంత మంది ఈయరు
వాళ్ళ దగ్గర బయట ఇలాంటి స్కీమ్లు ఉన్నాయి కదా మరి మనకెందుకు రావట్లేదు అని అడగాలే
ఆ
అలా అడిగితే వాళ్ళ సమాధానం ఎట్లుంటదో తెలుస్తది
అవునవును
వీళ్ళే వాటిని ఏమన్నా మ్యాచ్ టైర్ చేసి బయట ఇస్తారో ఎట్లాగో తెలివట్లే గదా తెలివడం లేదు గదా గుడా ఉంటది కదనే
ఆ అవును ఎవర్ని అడిగిన గుడా ఇస్తలేరు ఇస్తలేరు అని అంటున్నారు. మరి ఇటు సైడ్ ఇస్తున్నారు కదా ఇంత పెద్ద ఊరు మీ సైడ్ ఎందుకు ఇస్తలేరూ రాను
అడగాలి రీసన్ అడగద్దు డైరెక్ట్ టెండీ వీళ్ళని అడుగుతే ఏం చెప్తారంటే వీళ్ళు అటు ఇటు మార్చే అవకాశం ఉన్
తెలిసిన వాళ్ళు ఉంటే అడగాలి
అడగాలి రివర్స్ అయితే మనకు బొక్క అది ఎవరు చెప్పిండూ ఎన్నై కాడిక్ బస్సు హ లేకపోతే మనమే ఇట్లా పిల్లలకి ఎదుగుదల పోషణకు ఇంకొకటి ఇలాంటివి పెడితే బాగుంటదని మనం చెప్పుకోవాలి చెప్పడం వల్ల వాళ్లే ఇంప్రూవ్మెంట్ చేసే అవకాశం ఉంటది
ఆ
కొంత పిల్లలు హెల్దీగా ఉండరు కదా అందరూ ఉన్న వాళ్ళే ఉండరు కదా అచ్చి మన దందరం వస్తదిగా
అవున్ అందరికి వస్తది
కొంతమందికి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయ్ అట్లా సమ్థింగ్ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయ్ వత్తే మనం ఏం చేయ్యాలండి వీళ్ళకి మోటివేషన్ చేసినమంటే ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమై పోతుంది
ఆ అంటే ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ అయ్యారు కానీ వాళ్ళు ఇట్లా మెంగస్ వస్తాయి కదా అందుక్ ఏమో హెల్తీగా ఉండాలి అని ఇన్కెస్తారు. మళ్ళీ అ అక్కడ ఎఫ్ ఆర్ ఎ స్ట్ తొడెయ్యాలీ వీడియో వంపాలీ పిక్ లైడు లైడు తీసుకున్నటూ
హ్మ్ మ్ అవన్నీ చేయాలి చేస్తేనే
ఆ ఇప్పుడు ఒక ఫోటో అమ్ముతే నమ్ముతలేరని వీడియోస్ కూడా తీస్తున్నారు ఆమెని
అది తియాలీ తీస్ తనే కదా ఇప్పుడు వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసినందుకు వాళ్ళకు పేరుంటది తీసి న్నందుకు మీరు తీసుకుంటాలనే మీ నమ్మకం వస్తది కదా వాళ్ళు మీకిచ్చి కూడా వాళ్ళకి ఇయ్యని పేరయితే వాళ్ళకి ఇయ్యాలని ఇంట్రెస్ట్
ఆ అవును తిన్నారా
తిన్నారాండి తిన్నావా మరి
న్నారు
ఏం లేదు ఇంత ముందే అన్నం తిన్న
ఉమెన్స్ డే జరిగింది అది సెలబ్రేట్ చేస్ కొన్నారా
ఏంటిదిరా
ఉమెన్స్ డే మొన్న ఉండే కదా సెలబ్రేట్ చేసుకున్నారా ఒ
ఇలేం అట్లా ఎయదు ఉమెన్స్ డే లేదు అసలు ఏలాంటివి ఏవి కండక్ట్ చెయ్యా
అవునా మేము ఇక్కడ ఊరు వాళ్ళందరం కలిసి చేసుకున్నాం అన్నట్టు మినీ ఫంక్షన్ హాల్ ఉంటదిక్కడ అందరిది అది ఏ ఫంక్షన్ అయినా కూడా అందలా చేసుకుంటాం ఆ ఫంక్షన్ హాలో చేస్తాం డెకరేట్ చేస్తాం మొత్తం ఇగ అందరు కొంచం కొంచం మనీ చెసుకున్నారు ఎవరికి ఇష్టముందంత వాళ్ళు
ఆ మరి అలగ దసు నడ మగా
ఆ
ఎంత మంది అయితారు
చా ఒక టూ హండ్రెడ్ ప్లస్ అయితారు ఇక్కడ మా వాడ అయితే
మీ వాాళకి టూ హండ్రెడ్ ప్లేస్ హా
ఆ
అంత వే ఓకే ఓకే అంత మంది కలిపి మీ వాడికి ఉంటుందా వేరే వాళ్ కూడా తరా
అంటే మనీ వేరే వాళ్ళ మనీ మేము తీసుకోము, వచ్చి చుసి వెళ్ళిపోతారు అన్నట్
ఓహో అట్లా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి పోతరు
ఆ ఇయో ఇస్త సమ్ అంకరింగ్ ని పెడతాం
గెస్ట్లలకు ఏమైన్నా ప్రొవైడ్ చేస్తారా, లేకపోతే నార్మల్గా దెస్ట్కి కటింగ్నా ఏమన్నా చే
దిస్తతాం
వాటర్ బాటిల్స్
సమోసా
సమోసనా
ఆ అవును పెద్దది
ది వస్తార
లేదు ఇక్కడ మా ఇల్లు సైడ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళతోనే చేపిస్తాం బేకరీలా కాకుండా
ఓహో
అన్ని మేమే ఇస్తాం పిండియా అంతా మొత్తం ఆయిల్ అవన్నీ
మ్ హు
అట్ట చేసే ఇ చీఫ్ గెస్ట్ ఎవరైనా ఈ ఉమెన్స్ అంతే కాబట్టి పో కానిస్టేబుల్స్ ను ఇచ్చిన
మ్
అందు చేసి వా చేస్తాం అన్నట్టు
బానే ఉంది గెస్ట్ లకి మరి ఇప్పుడు ఏమన్నా చాలువలాంటివి ఎలా కొంచెం బాగా ఉమెన్ కొంచెం వర్క్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి గాని ఏమన్నా శాలువాలు కప్పుతారు
అవునవును వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇచ్చి శాలువాలు కప్పు నువ్వన్నట్టు
ఆ గదే గదే అట్లా ఇస్తేనే కదా
అవును వాళ్ళు కూడా గుర్తుంచుకుంటారు కదా అందరూ
అవును ఫుడ్ ఏమైన్నా అరేంజ్ చేస్తారా ఓన్లీ జస్ట సమోసా వరకేనా ఫుడ్ ఏమన్నా ఇది నైట్ టైమ్ చేసుకుంటారా మా ఆఫ్టర్నూనా
ఏం లేదు ఈవినింగ్ టైమ్ తీసుకుంటా ఓన్లీ సమోసా వాటరే
ఆ
ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా కూడా దాంట్లోనే జరుపుకుంటారు
దాంట్లోనే
ఆ
అందరు కలిసి చేసుకున్నారా దాన్ని
ఆ
ఇప్పుడు అది ఫంక్షన్ అని అందరు కలిసి చేయండి కట్టుకున్నారా
ఆ అవునవును
మంచి పని చేసడు
సరే అండి
సరేనా ఓకే